హలో మేడం
బాగున్నారా అండి మ్ బాగున్నానండి తిన్నారా
ఇప్పుడే మేడం ఇంకా టైం ఇంకా ఇంకా టైమ్ సెవెన్ కూడా అయితలేదు ఆ సెవెన్ అయితాంది ఆ ఆఫ్టర్నూన్ గురుంచి అడుగుతుంది ఆ ఆఫ్టర్నూన్ అయింది కదా మేడమ్ మీది అయిందా
ఆ అయిందండి ఏంటిది ఇయ్యాలా స్పెషల్ మరి
స్పెషల్ అది సాంబార్ మేడమ్ మీది
మాది దొండకాయపచ్చాడాండి
దొండకాయ పచ్చడ ఈ సాంబార్ ఐడియా ఉందా మీకు వచ్చా మేడ కుకింగ్ వచ్చా
ఆ సాంబార్ కానీ నేను వాటిని ఎట్లా కుక్ చేయాలా అనేది
కొన్ని టిప్స్ చెప్తారా మేడం మాకు చేసుకోవడం రాదు అలా అనేసి
అవునా సరే అండి ఫస్ట్ మునకాయలు సొరకాయి టమాటా
ఓకే
ఉల్లిగడ్డలు పచ్చిమి ర్చి క్యారెట్ తీసుకోవాలండి
దోసకాయల, సొరకాయల దోస్కాయ్ దోసకాయ కూడా ఎస్తారు ఎయ్యరా
ఆ మేము ఎయ్యమండి దోసుకాయలు మీకు వేసుకోవాలని ఉంటే వేసుకోవచ్చు
అంటే ఈ రెండింటిలో ఏది ఏది బావుంటే దోషకైనా సొరకాయినా అంటే నేను ఆ ఎక్కువండి మేము కూడా అదే అదే అదే సొరకాయనే వేస్తాం ర్ ఆ
ఆ వంకాయ ఎయ్యొద్దండి వంకాయ ఎ ఎయ్యం మేముయితే ఎందుకండి మీ సైడ్ వేస్తారా
ఆ మా ఇంటి పకుళ్ళు అదే వంకాయ వేసుకొని చేస్తారు అట్లా అనేసి వాళ్ళు కు వంక కాయ్ ఫ్యాన్ వాళ్ళు ఆ వంకాయిల్ తింటే అన్ని నొప్పు ప్పులతాయి ఆ చెప్పండి మేడం
నెక్సటే ఏం చెయాలంటే సోరకాయని మంచిగా పొట్టు గీక్కోవాలండి మునకాయి పొట్టు, సోరకాయ పొట్టు గీక్కొని మంచిగా మీడియం సైజ లో కట్ చేసుకోవాలి ముక్కలని కూడా ఈ టెస్ట్ ఎ తర్వాత ఉల్లిగడ్డ పొట్టు తీసుకొని దాన్ని కూడా ముక్కలు ముక్కలు కింద కట్ చేసుకోవాలా పొడుగా టమాటాను కూడా అట్నే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక క్యారెట్ ని కూడా గుండ్ర గా కట్ చేసుకోవాల కట్ చేసేసుకొని ఇవన్నీ పక్కకు పెట్
నార్మల్ గా క్యారెట్ కొంచెం అప్పుడు దాన్ని ఏమంటారు స్టెట్ గా కూడా కొస్తారుగా
అదే ఇగా మీ ఇష్టమండి నేనైతే గుడ్రంగా కొ సన్నగా కావాలంటే స్టెట్ గా కోసుకొ
ఆ మొత్తంకి అయితే క్యారెట్ అయితే ఉండాలి ట్లా ఎట్లా అయినా ఆ ఓకే
తర్వాత ఏం చేయలంటే ఒక పప్పు కుక్కర్ తీస్ కొని ఒక గ్లాసాడు పప్పు తీసుకోండి గ్లాస్ పప్పు ఆ గ్లాస్ పప్పు తీసుకొని కడిగేసేసి నీట్ గా ఆ పప్పు కుక్కర్లో వేసేసి ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల నీళ్లు పోసి ఇంతంత ఉప్పు కారం పస్పు వేసేసి మూత పెట్టేసేసి మూడు విజిల్స్ వచ్చేదాకా పప్పును ఉడుకనివ్వాలండి. పప్పు ఉడికిచ్చినాక ఏం చేయాలి గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ గ్యాస్ అంతా పో అంటే దా ఒక విజిల్ లో ఉన్న గ్యాస్ అంతా పోయేదా క ఉండాలండి. అది చల్లగా అయ్యి అదంతా అయిపోయాక ఒక పప్పు గుత్తె తెలుసా పప్పు గుత్తె పప్పురుద్దేది ఆ అ అదే అండి. పప్పు గుత్తె వేసుకొని దాన్ని మెత్తగా చేసుకోవాలె మెత్తగా చేసుకొని ఒకవేళ మీకు పప్పు గుత్తి గుత్తె లేకపోతే దాన్ని మిక్సీలోకి వేస్కొని కూడా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు.
ఇక్కడ ఇట్లా మీరు ఫస్ట్ చెప్పిందే బాగుంటది కదా ఇది
ఆ ఇంకా అది మీకు ఆప్షనల్ అండి. ఒక కొంచెం తింతపండు వేసుకొని నీళ్ళల్లో నానేసుకోవాలి. నానేస్కొని ప ఆ ఇంక ఆ చింత పండు నానెంత సేపండి.
ఆ ఒక ఐదు ఐదు నిమిషాలు పడుద్దా
ఆ ఐదు ఐదు నిమిషాలు పడతదండి.
ఆ ఉమ్
ఈ లోగా మీరు ఏం చేయాలి అంటే ఇటు పక్కన ఒక పెనం పెట్కొని నూనె పోస్కొని అందులో మినపప్పు పప్పు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆ చనగపప్పు చనగపప్పు తర్వాత ఉమ్ తర్వాత ఎండు మిర్ కాయలు ఇంకా ఆవాలు అవన్నీ చేసి కలుపుకోవాలండి అందులోనే ఎండు మిర్చి వేసుకోవాలి.
ఓకే ఉమ్ తర్వాత మేడం.
త అందులోకి ఉల్లిగడ్డలు వేస్కొని ఫ్రై చేస్కోవాలి ఫ్రై ఆ ఫ్రై చెయ్యాలి. ఫ్రై చేసాక అందులోనే కొన్ని పచ్చిమిర్చి వేసి అట్నే ఆయిల్లో వేంపుకొని తర్వాత అందులోకి కొంచెం మునక్ మునక్కాయ్ ముక్కలు వేసుకొని వేపుకోవాల. పేంపుకొనాక అందులోనే క్యారెట్ వేసుకొని వేంపుకోవాల లైట్ గా పసుపు వేసేసి కలుపుకున్నాక. ఆ పసుపు నూనెలో వేగినాక ఏం చేయాలంటే దోసకాయ ముక్ వచ్చి సొరకాయ ముక్ కూడా అందులో వేయ్యాలి. కూర్కాయ ముక్కలు అందులో వేసి వేసి కాసేపు మూత పెట్టి ఒక లోఫ్ లో నుంచి మీడియం ఫ్లేమ్ లో ఒక మూడు నుంచి నాలుగు నుం నిమిషాల్ ఉడకనియ్యాలి.
మ్
ఉడకనిచ్చాక ఇటు పక్కకి మనం ఏదైతే పప్పు కుక్కర్ మనం పప్పు రుబ్బుకున్న గిన్నెందో ఆ గిన్నెన్ దీస్కొని పొయ్యి మీద పెట్టేసేసి అందులో ఈ నిమ్మకాయ నీళ్ళు అదే చింతపండ్ నీళ్ళు మనం నానేసుకునే ఉందిగా
చింత పండు నీళ్లా నిమ్మకాయ్ అంటున్నారు మేడం మర్చ్ పోయినట్
నిన్నా అ
ఈ నిమ్మకాయ అంటే గుర్తొచ్చింది. మేడంమ్ మీ చికన్ మటన్ లో నిమ్మకాయ ఫ్లేవర్ బాగుంటది. మేడం
అవునా అండి, నేను ఎక్కువ తిన్నను, అండి మీరు బా తింటార.
ఆ అవును మేడం, నేను నాన్ వెజ్ ఎ క్కువ నిమ్మకాయ ఉంటేనే, మంచి ఉంటది.
ఉహు అ లో మెత్తగా పిసుకోని, ఆ నీళ్ళు అ నీళ్ళు అన్నీ కూడా పప్పు గిర పప్పు, రుబ్బుకున్న దాంట్లో ఎసేసి, మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక, ఏం చేయాలంటే, ఈ లోపు ఇటు సైడ్ పెట్టుకున్నా. మన ఏంటిది. అందులో మిక్సింగ్ చేసేది. రెడీ అయిపోతది. గ్యాస్ ఆఫ్ చేసుకొని, అది కూడా తీసుకొచ్చి ఈ చార్ లో కడి కలపాలన్నమాట
అ
కలిపేసేసి మంచిగా. ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మసలనివ్వాలి. హలో ఒక గరిటేసి, మసలనిచ్చారు అనుకోండి, అది పొంగొచ్చినా గాని పప్పు చార్ చార్ కింద ఒలికిపోదు. మ్ ఒక్ మూడు నుంచి, నాలుగు నిమిషాలు మసలనిచ్చాక, అందులోకి కొంచెం ఇంటికెయ్యిర్రి సాంబార్ మసాలా తెలుసా అండి.
సాబర్ ఎసెసి
మ్ ఆ మసాలా ఎసేసుకొని, ఇంకా కాసేపు మరగలివ్వాలి. మరిగినిచ్చాకా, దాన్ని దాంట్లో కి కొంచెం ఆ ఏంటిది కరివేపాకు గూడా, అందులో ఎసుకొని కోసేపు మస్ ఇవన్ తరువాత స్టవ్ ఆఫ్ చేసేసేసుకొని, పక్కకు పెట్టేసేసి పప్పు తాలింపు పెట్టుకోవాలి. హలో
ఆ
ఆ తాలింపు పెట్టేటప్పుడు, ఏం చేయాలంటే మళ్ళీ, ఒక చిన్నపాటి గిన్నె తీసుకొని. అందులో కొంచెం నూనె పోసేసి
ఎన్ని ఎ ఎన్ని ఎన్ని స్ప్ల్ ల్ వేయాలి. మేడం
ఒకా పా ఒక ఒక టూ టేబుల్ స్పూన్
సరిపోదా మేడం.
మ్ సరిపోయిదండి. అందులోకి కాస్త, ఏం చేయాలంటే. ఆ చెనగపప్పు, మినపప్పు ఆ ఆ ఎల్లిపాయ లో ఒ ఒక మూడు, నాలుగు తీసుకొ కొని దంచి ఇందులో వేయాలండి. విట్ అ పొట్టు తీసెసి దంచాలి. అది ఇంకా మీ మీ మీ ఓపికని బట్టి మీకు తొందరగా కావాలంటే రెండు, ఇట్లఎసినా బాగానే ఉంటది.
ఆ ఓకే మేడం.
ఆ అందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు ఎయ్యాలి. జీలకర్రలు ఆవాలు వేసాక కొంచెం అవి వేగాక అందులోకి రెండు ఎండుమిరపకాయలు కొంచెం వేసుకొని కొంచెం వే వారు అందులోనే కొంచెం ఇంగువ వేసుకుంటే మనకి నూనెలో ఇంగువ ఎగితే బాగుంటుదండి పన్ ఇంకోవాసన రాదు సాంబారు హుమ్ ఏ ఏ వేసుకున్నాక అల్మదల్నే కొంచెం కరవేపాకు వేసుకొని అది ఇందులో కలుపుకోవాల సాంబార్ లో అంతే అండి సాంబార్ రెడీ అయి పోతు
అ ఇంకా సైడ్ క ఇట్లా అప్పుడాలు ఆమ్లెట్లు అవి కూడా వేసుకునింటారు బాగుంటాయి కదా మేడ అట్లా
ఉమ్ బాగుంటాయండి
మీకు ఏది ఇష్టం మేడం అప్పుడ అలా లేకపోతే అయితే మామూలుగా పచ్చిమిర్చి గట్లా పడి ఎంచుకుంటారు కద నూనెలు నూనెలు
నాకు వడియాలు ఇష్టమండి ఇంట్లో వడియాలు పెడతా తెలుసు
పన ఉంటదా
ఆ
మేడ నిద్రనా మే మేడ మరి మీరు
లేదన్న ఇంకా తినాలి చిన్నగా ఇంకా టైమ్ అవ్వలేదు ఆ అంతే అండి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే తినేస్తారు మీరండి
వన్ ఫర్ బడతు మ బ నైన్ అవుతుతే మ కరెక్ట్ చెప్పాలంటే నైన్ అయితది నైన్ అయితది అదినేసి ఏదన్నా ఇక ఏదన్నా మామూలుగా ఏదన్నా సినిమాలు లేకపోతే ఏదో వెబ్ సిరీస్ లాంటివి సినిమాలు వెబ్ సిరీస్ అంటే వెబ్ సిరీస్ లేదని షార్ట్ ఫిలిమ్స్ చూస్తా ఉంటారు మీరు చదువుకుంటప్పుడు కాదు పడుకుంటప్పుడు బుక్లు గ ఇట్లాని ఏ చదువుతారా
నేనేం తిన్నానండి ఏం చూడాను కూడా పడుకుంటాం మామలు
ఓకే మేడం ఫన్ అే
తథ్యాంక్ యూ అ విష దస్